హలొ యాక్చువల్గా ఆ మూవీలొ ఆ వాళ్ళ వైఫ్ కూడ ఉంది
ఎవరి వైఫు
డైరెక్టర్ వైఫ్
ఎప్పుడురా
దురందర్ టూ లొ ఆ ముంది చూడు ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లొ వస్తది ఫెర్ అండ్ లవ్లీ కస్తది చూడు
ఆ ఆ
ఆమె అంటె జస్ట్ పది నిమిషాలు కూడ లేదు ఊరికె అట్ల వచ్చి అట్లా పోతది ఒక నర్సు లాగా
ఫలాష్ మ్యాన్
అే ఊరికే పెట్ ఆమె చేయాలనిందని చే పెట్టిననంతే
పిన్సన్ బ
హలో
హా హలో
హ్మ్మ్
చెప్పు బాందమే
ఆడపిల్లని తెలీదా నీకు ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లో వ స జూడు బంద
గుర్తులేదు
కానీ ఆ ఏన్నది వన్ లో ఉన్న మ్యూజిక్ టూ లో అంత అనిపించలా స్టోరీ బాగుంది స్టోరీ అ శరారత్
ఆ అదే అదే
అదే వన్ లో మ్యూజిక్ చాలా బాగుంది టూ లో అంత ఉంది బానే కానీ అంతా లేదు
ఉహు
ఉ యామి గౌతమ్ఆమె పేరు ఏంది యామి గౌతమ్
కళ్ళల్లోకి వచ్చేసిందా
లేదు రెడ్ నేను చెయ్యను నేను చెయనుంటే
మొత్తానికే తిన్న
అ
అదే వెనకాల కూడా గ్రీన్ వ ఉంటది ఎల్లో కలర్ ఆ హలో అది గ్రీన్ అయిపోల ఎల్లో కలర్ ఉంది ఇప్పుడు ఉంది అప్పుడు చె ఇంకేం లేదు ఎటు పోయినాయి
ఈడైనా మాట్లాడు ఆడైనా మాట్లాడు నువ్వు
హు నీతోనే మాట్లాడుతున్న
ఏం మాట్లాడినవ్
ఏం మాట్లాడినావు చెప్పు ఏ మాట్లాడినవ్ ఏం మాట్లాడినావ్ చెప్పు ఏంద
ఇప్పుడు నాకు మాట్లాడంటే విసుకు వస్తాంది తెలుసా ఇవి నాకు మాట్లాడాలంటేనే విసుగు వస్తాందిఅ నా నాకు బానే వస్తాంది
పో ని వాయిస్ కట్ అయితాంది
యాడికి పో బయటనే సచ్చిన నేను
ఎందుకు అట్లా వాయస్ కట్ చేపిస్తా నో
నేనేం జేపీయట్లే అదే అయితుంది నేనేం ఏ అదేనే నీ కోసం మేము బయట గు కూర్చోన్నాం తెలుసా ఈడ క్లీనింగ్ చేస్తున్నారు ఆయన కూడా ఇట్లనే కూర్చున్నాం
అంత లేదులే గానీ నీకుటి తెలుసా కాదు నానూ మీకు ఇన్స ఇష్టలో రివీల్ అయిపోయినాయా ట్విస్లు
లేదు లే వాళ్ళొ ఒకరు తెలుసు వాడు జమేల్ వాడు ఇండియన్స్పైై నుంచి ఇండియన్ స్పైై ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అదొకటది
ఊ ఇంకేమనా తెలీదా ఇంకా ఏం తెలీదా
తేల్వాదు
ఆ అప్ప మా పిల్లని ఆడే వదిలేసి వచ్చేస్తాడు లాస్ట్ లో
లేదు ఆ పెట్టాలే పెట్టా పెట్టాలే
కాదు నాను ఆ పిల్ల నా ఆడే వద్లేసి వస్తాాడు లాస్ట్ లో
నీకు కొంచెం కూడా హార్ట్ లేదు నాన్న అక్క
యావె
ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు స్టెప్స్ మేము ఈడే కూర్చున్నాం
కూచో ఎవరుద్దన్నారుారు
నవును నిన్న నా నెట్ ట్వల్ జిబి అయిపోయింది తెలుసా నాను హలో హలో హలో హలో
హలో ఆ హలో వినిపిస్తాను చెప్పు ఊక ఆరచకుండా
నిన్న న నెట్ ట్వల్వ్ జిబి అయి
చెప్పు
ఆ
ప్పట్టేదంటున్నారు
కూ కోపం తెప్పి చద్దు నువ్వు
నువ్వు ఎప్పుడిచ్చినప్పుడులే
నేనెన్ని సార్లు చెప్ ప్పల ఒకటి ఆ
ఉండు
హలో
హలో
ఆ హలో
హలో చెప్పండి అక్క
ఏం చేస్తున్నారు మీరు
మేమేం చేయట్లేదు ఆ పిల్లకి కాల్ వచ్చింది కాల్ మాట్లాడుతుంది
అవునా తిన్నావా
ఆ తిన్నామక్కా మీరు తిన్నారా బేల్ బేల్ పెట్టారు మీకు
పూరీ ఆలూ కర్రీ
ఉహు మేం రేపు ఎట్లాగైనా సరే సిక్స్ ఫిఫ్ టికే పోదామని డిసైడ్ అయినామక్కా మెస్కి అనగాదు ఏయి ఆ ఈ రోజు కరెక్ట్ ఎయిట్ థర్టీ టూ కి మెస్ ఎయిట్ థర్టీ టూ మెస్సులో ఉన్నాం ఆ
ఆ టైమ్ క్లోజ్ చేస్ తరా
మళ్ళ ఎయిట్ థర్టీకి రోజ్ చేసారు మాకు
ఊహూ మీరు ఫస్ట్ సిక్స్ ఫిఫ్టీకే లేస్తారా మీరు ఫస్టు
లే అసలు మాకు ఆ టైంకి కరెక్ట్గా లేస్తాం అక్కా కాకపోతే వీళ్లు లే లేయర్ అని సెవెన్ థర్టీ ఫైవ్ మినిట్స్ అనుకుంటే ఎయిట్ కి లేస్తారా అళ్ లేచిం తర్వాత ఉంది రెడీ కావాలి కదా అట్లా లేదు మళ్ళా ఈ రోజు ఆమ్మ పది నిమిషాలు పేండు దూకుంది
ఆ
మ ద ఓకే వాళ్ళతో ఏంది మేము ఇద్దరం ఆకలితేంది తొందరపైకి నేసిచ్చాము చెప్పేస్తాము రేపు తొందర కచ్చ
ఆ మీ రూమ్ లో బాగా జరుగుతాయి కదా ఇట్లా గొడవలు ఎంజాయ్ చేస్తున్నారు
ప్రయా
ఆ హ
ఏమైంది మెంటల్ పీస్ ఉ పోతుంది మాకి
ఆ
రెండు రోజులుయింది రెండు రోజులు అయిందక్క మాట్లాడాక ఇంకా చూడు ఆ పిల్ల మాట్లాడ తరత మేము కూడా మాట్లాడండి ఫస్ట్ స్టార్ట్ అయింది నాతో అంటే ప్ర ఆ పిల్ల మీ చెల్లితో ముందు
అహ సరిపోయింది
అప్పుడులది మొన్న సర్ఫికెట్ అదాంటూ అదే ఈప్ గురించే ఈ యాప్ డౌన్లోడ్ చేసి అందుకే స్టార్ట్ అయిందిప్పులతో గడవ
ఉ చెప్పింది ఉ ఇంకా కేమి మీ రేపు క్లాసెస్ ఉన్నాయా
అ ఎప్పుడున్నా అక అక సంధ లేవు మీకు ఈరోజు క్లాస్ లేదా
లెవెన్ కి ఉంది వెళ్ళాలి హ
ఆ అన్నాకా
ఆ మాకు పండగయినా హాలిడే ఇవ్వరు
మాకు బాగానే ఇచ్చారు పోయి పోయి దారి తప్పిచ్చినట్టున్నారు హాలిడే రోజు
ఉ
మీవాళ్ళు ఈ చెప్ ఇంటికి ఎప్పుడు వస్తారు హాలిడేస్ ఎప్పుడు సమ్మర్ హాలిడేస్
మాకు మే ట్వంటీ ఎయిత్ వరకు సెమ్ అనీ ఉంది అకాడమిక్ క్యాలెండర్ లో దాని తర్వాత ఇస్తారు
ఉహు
ఉ ఇంకేమి
ఇంకా అ మీ చేసిం ఇప్పుడు తడిసామా
ఫోర్త్
పోతా
మీ కు బాగా చెప్తన్నారా క్లాసెస్ అంటే లెక్చరర్స్ అంతా
ఆ ఆ
ఆ క్లాసెస్ అదే ఫ్యాకల్టీ లెక్చర్స్ అన్ని బాగా చెప్తున్నారా
ఆ చెప్తారు మాకు పతంది మేడ అయితే ఆమె ఏం చెప్తంది ఆమెకే తెలియాలి
ఆ ఉంటారు అట్లా అన్
ఎస్ఎస్ హింది నిన్న నిన్న పనిష్ ష్మెంట్ పనిష్మెంట్ లే కదా నిజంగా దారిలో తెలియదు ఒక్కొక్కరికి సపరేట్ అసైన్మెంట్ అసైన్ చేసింది అయితే మేము కొంతమంది వర్డ్లు కన్వర్ట్ చేసిన వాళ్ళకి పీపిటి ప్రజెంట్ చేసి ఒక్క కోడు పిపిటి లోనే త్రీ స్లైడ్స్ ఉన్నాయి మా బుక్ లో త్రీ పేజీస్ త్రీ పేజెస్ వచ్చింది ఒక క్వశ్చన్ మేము అట్లా టూ అవర్స్ లో రెండే క్వశ్చన్లు కంప్లీట్ చేసాం రాయడం ఆమెనేమ మీరు ఫైవ్ క్వశ్చన్స్ రాసెక్కాం బయటికి వెళ్ళాలి అప్పుడైతేనే అటెండెన్స్ ఇస్తాను అని ఆమె
ఉ మళ్ళీ లాస్ట్ కేం రాసినారా
ఆ ఏడ రాస్తాం వచ్చి మేడం అది ఇది అని చెప్పేసి అటెండెన్స్ తెప్పించుకొని వచ్చేసాం
ఉ
హ
సరే అయితే మళ్ళీ కాల్ చేస్త
ఆ ఆ ఆ
ఓ